హలో
హలో ఏం జెత్తానవు?
ఏంలేదు నువ్వేం జే
ఏంలేదు. తిన్నవా?
తిన్న తిన్న నువే నువ్వు తిన్నవా.
ఆ తిన్నా.
ఏం కూరా?
చికెన్, మీది?
మాది మటన్ ఇయ్యాల.
ఉహ్ ఇంకే మంచిగా తిన్నవా కుమ్ముగా.
తిన్నా మా డాడీ తెచ్చిండు.
ఉహ్
ఎప్పుడత్తవు హాస్టల్ కి.
వత్తగా నెల అయినంకా.
అయ్యో ఇగ బోరు కొడతాంది నువ్వు లేకా.
ఆహా
మీ అమ్మ ఏంచెత్తాది? జీ జి హలో ఇన వడ్తలేదే. అద గుయ హలో ఇనవడ్తలేదే.